హలో ఆ వినిపిస్తుంద
ఆవినిపిస్తోంది న నా వయిస్
ఉ వినిపిస్తోండే
ఆ
ఏం చేస్తున్నావ్
ఏం లేదు పడుకోనున్న
హాలిడేస్ కదా బోర్ కొట్టట్లేద
బోర్ కొడతాంది ఏం చేద్దాం ఏం చేయలేని పరిస్థితి
నేను కూర్చోని ఉన్నా ఖాళీగా సో సడన్ గా న ఒక థాట్ వచ్చింది ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నీకు కాల్ చేసాను అనమాట
ఎం తాటు
లైక్ ఒకవేళ నువ్వు పాస్ట్ లోకి వెళ్తే ఏమేం చేస్తావు లైక్ ఏమేం చే చేసుకుంటావ్ అండ్ ఫ్యూచర్ లోకి వెళ్తే ఏమేం చేయాలి అనుకుంటున్నావు సో అలాగనమాట విల్ డిస్కస్ టుడే నువ్వేమనుకుంటున్నా్ నేనే ఏమనుకుంటున్నావు అలాగా ఏ బోరు కొడుతుంది సో ఇట్ల ఏదన్నా లైక్ తెలుసుకుందాం మాట్లాడుకుందాం అనేసి చేస
ఆ ఫస్ట్ లోకి కేళ్తే అంటే ఇంతగా ఏం లేవు నాలై పాస్ట్ ఎగ నాకు అంతగా ఏం థాట్స్ రావట్లేదు ఒకవేళ నాకు ఫ్యూచర్ లో వెళ్ళి ఛాన్స్ వ తీ నేను ఎలా ఉంటానో ఫ్యూచర్ లో అది చూడాలని అది చుస్త ఇప్పుడు ఏమైనా చేంజెస్ తెచ్చుకోవచ్చు అంటే అది చేయొచ్చు
హు
పాస్ట్ లో చేంజెస్ అయితే అన్ని బానే జరుగుతున్నాయి ఎస్ ఇప్పటి వరుకు మీకు
నాకు పెద్దగా ఏం లేదు బట్ పాస్ట్ లో ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే అంటే మెయిన్ నాకు నా ఎడ్యుకేషన్ నచ్చింది గానీ బట్ నేను చదివిన ఇన్స్టిట్యూషన్స్ గానీ స్కూల్ గానీ నాకు అసల్ నచ్చలే మేబి ఏదైనా చేంజ్ చేసుకోవడం నాకు ఛాన్స్ వచ్చిందంటే నా స్కూల్ చేంజ్ చేసుకుంటా ఇంటర్లో కాలేజ్ చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే ఆ స్కూల్ అంతా చాలా బోరింగ్ గా అయిపోయింది నా స్కూల్ డేస్ అంతా ఎంటర్ బాగున్నింది గాని బ కాలేజ్ వాస్ నాట్ గుడ్ నాకు నచ్చలే అ కాలేజ్ ఆ ఫ్రెండ్స్ ఉన్నిన్నరు అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ని చేసుకుంటాము కొం ఫ్రెండ్స్ వస్తారుక వాళ్ళకి లైక్ ఉంటది.
అవును
ఆ ఫ్రెండ్సే అంటే ఫ్రెండ్స్ మార్పోవాలని కాదు, ఫ్రెండ్స్ సేమ్ వాళ్ళే ఉన్నా పర్లేదు. లైక్ కాలేజ్ విషయానికకొచ్చేసరికి కాలేజ్ గాని, స్కూల్ గానీ, చేంజ్ చేసుకోవాలంట ను అండ్ ఇంకా పాస్ లోకి వెళ్ళి నాక ఏమన్నా ఛాన్స్ వచ్చి చేంజ్ చేసుకోంటే ఇంజనీరింగ్ కాకుండా ఇంకేదన్నా లైక్ నాకు ఉండే ఇంట్రెస్ట్ ఆ బట్టి తీసుకొని ఇంటాను. ఆ అలాగన్నమాట పాస్ట్ లో ఉంటే అంటె ఇంగా ఆల్మోస్ట్ మనం స్టూడెంట్, మనకు ఉండవవే ఉంటాయి ఇంకేం ఉండదు.
అం
అలాగా ఇంకా ఫ్యూచర్ ఆ
ఫ్యూచర్ లో ఏం చేస్తావ్?
ఇంకా ఫ్యూచర్ లో అంటే అంటే ఫ్యూచర్ గుడ అట్లే సేమ్ గా వస్తుంది, ఒకవేళ నేను తీసుకుంది ఇంజనీరింగ్ కాకుండా దాని గురించే జాబ్ చేయాలని ఏం లేదు, లైక్ నాకున్న వాటి ఇంట్రెస్ట్ లో ఏదన్నా దాన్ని నేను చే నేర్చుకొని అదన్న చేయగలుగుతా అ అది చేయాలనేసి. అండ్ ఫస్ట్ ట్రావెల్ చేయాలి. ఈ ఐ లైక్ ట్రావెలింగ్. ఫ్యూచర్ లో నాకు వెళ్తేనే ఫస్టు అనుకుంది ట్రావెల్ చేయడం
ఆ నేను గుడ వోల్డ్ మొత్తం తిరుగాలనే
ఆ వోల్డ్ మొత్తం టూర్ తిరగాలని ఉంటుంది, బట్ ఆ ఛాన్స్ వచ్చినా రాకపోయినా మేబీ మేబీ మ మనం ఉన్న కంట్రీలో అన్నా నాకు తిరగాలనేసి, ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ కవర్ చేసేయాలి.
ఆ
తే ఉంది లైక్ మెయిన్ ఉంటాయి కదా ఇంకా, క్యాపిటల్స్ గాని ఫేమస్ గా ఉండేవి. అవన్నీ చూసేయాలనేసి, ఉమ్ అండ్ వన్ వన్ ఆ అట్లీస్ట్ ఒక టూ త్రీ ఇంటర్నేషనల్ ట్రిప్స్. ఉమ్ మరీ ఎక్కువ చేయలేము అట్లీస్ట్ ఫస్టు న్యూయార్క్ నాకు చాలా ఇష్టం న్యూయార్క్ అండ్ ఇంకా ఇటలీ. ఇట్లీ ఎల్లాలనేేసి ఇంకా ఇంటర్నేషనల్ అంటే న్యూయార్క్ ఫస్ట్ తర్వాత ఆ తర్వాత లండన్ లండన్ ఇష్ సో గట్ట లండన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అన్నా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే, ఇటలీ ఇటలీ బాగుంటుంది యాక్చులీ ఇట్ ఫ్రెంచ్ కానీ ఇంకా ప్యారిస్ కానీ చాలా ఉన్నాయి ఇటలీలో యాక్చులీ. వా వాళ్ళ లాంగ్వేజ్ బాగా నాకు నచ్చుతుంది లైక్ స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది
సో వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్
మళ్ళా లాంగ్వేజే లైక్ నాకు ఎప్పుడు కానీ అనిపిస్తుంది స్పానిష్ గానీ ఫ్రెంచ్ గానీ నేర్చుకోవాలి అనేసి అంటే ఇంగ్లీష్ అన్నా మనం ఉం మనకి మన కంట్రీ లో లైక్ దొరుకుతుంది అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి అదర్ దన్ ఇంకేదన్నా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఉం ఐ ల్ గో ఫర్ స్పానిష్ గానీ ఫ్రెంచ్ గానీ లైక్ బాగుంటుంది లైక్ నాకు ఎందుకో అనిపించింది చిండి వాళ్ళది కొంచెం డిఫరెంట్గా
ఎక్కడ విన్నావు వాళ్ళ లాంగ్వేజెస్
ఆఫ్ కోర్స్ ఇంకా మనం వెబ్ సిరీస్ లో గాని సిరస్ వాళ్ళ వాళ్ళు వచ్చే మూవీస్ గానీ అ అక్కడ విన్నాను నేనా
వస్తావా
ఆ చూస్తా
ఓకే
ఉం నువ్వు ఏ ప్లేసెస్ ట్రావెల్ చేయాల అనుకుంటున్నావు
ఇండియా అయితే ఆల్మోస్ట్ మొతం లైక్ నేచర్ ని ఎంజాయ్ చేసే ప్లేసెస్ అన్నీ అని బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ కొరియాకి వెళ్ళాలి అ నెక్స్ట్ ప్యారిస్ వెళ్ళాలి
ఉం
మెయిన్ ఈ టుూ మళ్ళీ ఏవైనా
ఉం
కొరియా అంటే ఇంకా అవి చేసి చూసి అవే పిచ్చుతం
అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వె వెళ్ళాలి
న్యూయార్క్ మీద నాకు ఎందుకు అంత పిచ్చి అంటే లైక్ చిన్నప్పటి నుంచి నాకు ఉండే న్యూయార్క్ న్యూయార్క్ ఎందుక అంటే అక్కడ టైమ్ స్క్వేర్ ఉంటుంది కదా నాకు టైమ్ స్క్వేర్ అక్కడ చాలా ఇష్టం టైమ్స్ ఎక్కువే చాలా బాగుంటుంది అది ఒక్కసారాన్న చూడాలి అనేసి లైఫ్ లో ఇంది ఇండియాలో అంటే ఉం ఆల్మోస్ట్ నేను సౌత్ లో కవర్ చేశాను ఆ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేసెస్ అంటే కేరళ తర్వాత మురుడేశ్వర్ ఈ టూ ప్లేసెస్ ర్ మన సౌత్ లో ఉం గోవా అంటే గోవా నేను ఇంత వరకు పోలేదు అఫ్ కోర్స్ వెళ్లాలంటుంది బట్ అది ఒక విష్ లిస్టే మెయిన్ గా అంటే హిమాలయస్ మనాలి
హిమాలయస్ కేళ్ళల
మ్మ్ లైక్ ఆ గర్ట్ వర్క్ అన్న లైక్ ఆ పెద్ద పెద్ద ఇంక అవును ఏంటే ఆ అంటే అక్కడికే పోయి అదే లైఫ్ చూశ లే ఏంటో అక్కడ ఏమో అనిపిస్తుంది ప్చ్ హిమాలయస్ గాని ఎక్కడో అక్కడ లైక్ మనకంతగా దాని గురించి చెప్పరు ఎవరు అక్కడికి ఎళ్లరు కదా
అవును ఏముందో తెలుసుకోవాలని క్యూరియా క్యూరియాసిటీ
అదే ఏముంటుంది చూడాలి ట్రిక్కింగ్ చేయాలి అనేసి మనం అఫ్ కోర్స్ వెళ్తే తిరిగి రాం అనుకో అది ఒక లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నప్పుడు వెళ్ళాలి ఆ ఆ టైం లో ఎవరికి
ఆ టైమ్ లో ఎక్కగళ్తావా అసలు ఎళ్తే ముందే వెళ్ళాలి అట్లీస్ట్ తిరిగి వస్తమనే నమ్మకం ఉంటది
అదే అదే లైఫ్ అంతా చూసుకొని ఎటు పోవాలి అంటున్న
మ్ నార్త్ ఈస్ట్ ఏరియాస్ కూడా బాగుంటుంది ఇండియాలో
హ్మ్ఁ
లైక్ వేస్ట్ బెంగాల్ అస్సాం డార్జ్ లింగ్
హ్మూ
ఇలాంటి ఏరియాస్ కూడా కూల్ ఏరియాస్ బా వుంటుంది నేచర్ ఎంజాయ్ చేయొచ్చు బాగ అండ్ అక్కడ కొన్ని హాంటెడ్ ఏరియాస్
హాంటెడ్ ఏరియాస్
కేదార్ నాథ్ ఆఁ నార్త్ ఈస్ట్ హాంటెడ్ ఏరియాస్ సో అడ్వెంచర్ కూడ అయిపోతుంది.
అవును
హాంటెడ్ ప్లేసెస్ కెళ్ళి, నీకి ఇంట్రెస్ట్ ఉందా ఇట్లాంటి హాంటెడ్ వాటిల్లో
నాకు చాల ఇష్టం నాకు చాలా ఇష్టం హాంటెడ్ ప్లేస్ ఆఁ లైక్
చేయాలనుకుంట్నావు
మ్ చేయాలనుకుంటున్నాను
అంత ధైర్యము ఉందా
ఉందా లేదా తెలీదు బట్ చేయాలనేసి ఒక ఇదైతే ఉంది. లైక్ చేయాలి చూడాలి కానీ తిరిగి బయలు బయటపడాలి దాంట్లో ఏస్ అలా అయితే ఓకే ఆ అట్లయితే ఓకే నేను రెడి
హాంటెడ్ ప్లేసెస్ ఎక్స్ ప్లోర్ చేయాలి అదిది కానీ భయం
అదే చెప్తున్నా అది చేయాలని ఉంది కానీ అది చేసి తర్వాత బయట పడత తం అంటే ఓకే నేను ఓకే చెప్తా, లేదు అదంత గాదు అక్కడే ఇరుక్కబోయేది ఇంకేదైనా అయిపోతామంటే, అదే ఎక్స్పీరియన్స్ చేయాలి బట్ ఏం కాకూడదు
అవును
ఉమ్ అలా కమ్మ
బెస్ట్ టేస్టింగ్ అన్నమాట
ఉమ్ అలా ఓకే అయితే అడగాలి అనుకున్నా అడిగేసా క్వేషన్ మళ్ళా మాట్లాడతామయితే